హలో ఎమ్ డి తిన్నారా
తిన్నాము ఏంటి మీరు దగ్గతా ఉండారు
ఇంటి పైన కొంచ్ కొంచెం కోల్డ్ కొం పెయింట్ పని చేస్తాన్నారు
ఆ
కొంచెం శీతలం కదండి
ఆ ఆ స్మెల్ లాక్ అవు పోతే మాస్క్ ఎసుకొని తిరగచ్చు కదా మీరు
మాస్క్ ఎసుకుంటే మాకు సేట్టు కాదు ఊపిరాడదండి
లైట్గా ఎసుకోవుండా
ఊపిరే ఆడదంటే మళ్ళీ ఇంగ లైట్ మాస్క్ కరోనా టైం లోనే మేము మాస్క్ ఎసుకోలేదు ఈ టైమ్ కటైసు కుంటామండి ఎస్ నచ్చదు మాస్క్ కంటేనే న చ
అవునా
ఉ
సరేలేండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎక్కడ ఉండారు
మేము హైదరాబాద్ లో న్నమండి
హైదరాబాద్ లో ఉండా
ఆ
లేేదే ఇక్కడే లోకలే చూపిస్తాంది
అదట్టా చూపిస్తదండి మేము ఉండేది హైదరాబాద్ లో
ఆ
ఉహ్ ఫోను ఐ ఈ ఊరిదేనా లోకల్దేనా చూపి మేము ఉండేది ఇప్పుడు హైదరాబాద్ లో అండి
ఆహా ఎప్పుడోస్తారు మళ్ళా
మా తమ్ముడిది గ్రూప్రవేశం ఉంది బుదవారము వ తర్వాత పది రోజులు వస్త పది రోజులు అవుతదండి రాను త
ఇప్పుడు ఎట్ల ఇంట్లో ఇల్లు పై పైన పెయింట్ చేస్తాఉండారు వర్క్ పని ఎంత ఉండద మీకు కు
వాళ్ళు పనోళ్లు చేసుకొని పోతారండి గుత్తకి ఇచ్చేసినాము డబ్బిగే స్తే వాళ్ళు పనొలు చేసుకొని పో తారండి మనం ఏం చూడాల్సిన పని లేదు
ఆ అయితే ఉగాది పండుగ జరుపుకొని మళ్ళీ ఎళ్తారా మీరు
అంతే అండి మేము ఓపికగా అందరం
పండుగ చేయరా మీ తమ్ముడోళ్ళు
చేస్తారండి కానీ ఉగాది చూసుకొని పోతే బాగుంటుంది టి కదా
ఆ మన ఇంట్లో మనం చేసుకొని మళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారా ఉగాదిలో చికెన్ మటన్ త ప ఏం వేరె స్వీట్ ఐటమ్స్ ఏం చేయరా
బెల్లము చింతపండు కొత్త చింతపండు
న్నారు కదా
బెల్లాన్ని మళ్ళా కొంచెం వేపు వేసి పక్కన పెడతాం అండి దేవుడ్కి అదిదింత తీపు
మళ్ళీ ఏం చెయరు
ఆ మళ్ళ ఏం చేయమండి అదే చాలా అనుకు అనుకుంటాం మళ్ళీ చికెన్ మటన్ చేసుకుంటాండి
అ మీ వీధిలో చిన్న పిల్లలు ఉండారా
దండిగా ఉండారండి మా ఇదుల పిల్లొలు మా ఇంట్లోనే ఉ ట్ట రండి
ఉ
వీధిలో పిల్ల పండగలకు డ్యాన్స్ చేస్తారు ప్రోగ్రామ్ చేస్తారు ఒక డ్యాన్స్ ఒక పస్తారు ఎంజయ్
ఆ
ఉ
ఓకే అయితే మీరు స్పీకర్లన్నీ ఆన్ చేస్తారు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఉగాది అయితే
పెట్టుకుంటామండి మ పిల్లడు ఉన్నాడండి కౌశిక్ అనే పిల్లుడుబ్ పహ్ గోల్డెన్ స్పార్ అంటే చాలండి డింగు డింగు డింగ అని ఎగురుతాడండి
పాతో మీరు బాగా ఎంజాయ్ చేసేరట్టున్నారు
చాలా ఎంజాయ్ అండి టైమే తెలీదు మాకు తెల్లారు పదంటే రాత్రి పదయిపోంటుందండి
అట్లా మీరు పాల బుడ్డి అవన్నీ ప్యాక్ చేసుకొని వాని తీసుకొని వెళ్లచ్చు కదా
ఆ అంతే అండి ఆ పందా చేయాలి బ్బా ఉంది గదా నేట్ పాలడబ్బా పడి ఒక దాంట్లో పెట్టు పెట్టుకుంటాం డబ్బా ఒక దాంట్లో పెట్టుకుంటాం
పొడి ఒక దాంట్లో డబ్బా ఒక దాంట్లోయం ఏ డబ్బా
పాల డబ్బా పాల పొడి డబ్బా
అవునా ఆ అయితే తీసుకొని వాడుొచ్చారట్టుంటే తీసుకని వెళ్ళిపోతారు మన హ్యాండిల్ చేస్ సారే నైట్లా
అంటే ఆడ ఉండాలి కదండి వారం రోజులు ఏమండి మనం పిల్లల్ని కం లేదా సాక లేదా బెడ్ ఎందుకు చూడలే మండే
మ్ అప్పుడు తల్లి కావాల నడిస్తే
తల్లి కన్నా నానమ్మంటేనే ఇష్టమండి
ఓకే అయితే మీరు తీసుకుని వెళ్తార అయితే
కొత్తమ్మండి
ఇప్పుడు పాపకి ఎగ్జాము అట్లా ఏదో జరుగుతాంతా వేలూరుకి వెళ్ళాలంటా ఉన్నారు కదా
పంపి వాళ్ళ పను వాళ్ళు చూసుకుంటారండి
మీ వారు చెప్పారు ఎగ్జామ్ కి వేలూరుకిి తీసుకు త నల్లంగ అది మా అబ్బాయి మా అబ్బాయిక్కుడ ఇరవై నాలుగు తేదంతా ఎగ్జాము కానీ ట్రైన్ పాస్ ఇచ్చ్నారంట మీ పాప ఏం తెల్లేదే చార్జీలు పెట్ట్కొని పోతుందా. ట్రైన్ కెళ్తుందాని
మాకు ట్రైన్ పాసు
లే లే వాల్లే ఇచ్చారంటా ఈ పాప మీ పాప్ తెలుస్నో తెలీదో చెప్పండి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమనండి.
అలేదండి మాకు ఈరండి మాకు మెసేజ్ వస్సుంది.
మెసేజ్ అంటే ముందే మనము అది తెలిద్. దు కాబట్టి ఒకసారి ఫోన్ చేసి కనుక్కొమని చెప్పండి.
జు కనుక్కొని ఎం జేస్తాం అందరం. ఆ సరేలేండి కనుక్కొని చెప్పమంటాను, అలాగే అలాగేనండి నేను కాదండి. ఇవాళ్ళండి రాస్
వాళ్ళకే చెప్పండి మీ తల్లి కదా చెప్పాలండి మీ పాప్కి ఎగ్జామ్ బాగా రాయమని
ప్రతిసారి చెప్తానండి రాయమని
మీరు ద
తల్లె అండి బళ్ళి కాద్ నేను తల్లిని కాబ
చెప్పాలి మీరు మీ బాధ్య త నేను చెప్తాను మా పిల్లోల్లకి
హ నా నేం కూడా చెప్తా, మేం గుడా చెప్తామండి. ఏనర్
అదే మళ్ళెందు కుయ్ ప్రతిసారి చెప్పేది అంటారు చెప్
వాళ్ళు వాళ్ళ స్టాండ్ తీసుకోవాల్ కదం. డి వాళ్ళద్ వాళ్ళు చూసుకోవాలి కదండి.
మీరు ఇంకా వాళ్ళు వాళ్ళన్ చూసుకుండే బాధ్య చు ఉండాది గ బట్టి వాళ్ళ్ వాళ్ళ్ని చూసుకోవాలి మీరు వాళ్ళు పెద్దోళ్ళైన కాని
కొ తిరిగలండి
అవును
సరే అండి ఇంత మంచి మంచి విషయాలు మీకు ఇంకా తెలిసినందుకు చాలా ధన్యవాదాలండి
ధన్యవాదాలు
ఓకే అండి
హలో
హలో ఉంటాండి